హలో
ఎ సౌండ్
హలో హలో వినిపిస్తుందా అదే మరి హలో హలో అంటున్నా ఎవరు మాట్లాడట్లేదు అయితే
అవునా వినిపించలేదు ఇప్పుడు వినిపిస్తుంది ఏం లేదండి వర్షంొస్తు వస్తుంది మాకు
క వస్తుందా
ఆహా అవును ఫుల్ మబ్బు అయింది
మాకు ఈ ఎండాకాలంలో వర్షం ఏంటి మాకు ఫుల్లు ఎండ కొడుతుంది
అవునా ఏమో అండి అసలు ఎండాకాలం ఈ మధ్య ఎండక కాలం లాగా అసలు అట్లా ఉండడమే లేదు అసలు ఎప్పుడు ఏ కాలం వస్తుందో తెలియట్లేదు అట్లా అవుతుంది
మాకు కూడా మొన్న ఫుల్లు రాళ్ల వర్షం వచ్చిందండి
అవునా
హ్మ్మ్
ఆహా ఇదిే స్స్ ఫస్ట్ టైమ్ ఆ మీరు చూడడం ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా
లేదండి నేను విన్నాను చిన్నప్పుడుగానే నేను అసలు ఎప్పుడు చూడలేదు రాళ్ల వర్షం అసలు ఎట్లా వస్తుంది అని
అసలు పైన నుంచి రాళ్లు అట్లెట్ల పడతాయండి అసలు నాకు అర్థం
ఏమో అండి నా కూడా అదే డౌట్ డౌట్ అసలు వర్షం పడడమే పెద్దడౌట్ అంటే పైనుంచి మళ్ళీ రాళ్ళు ఇట్లా పడతాయి
ఆ అవును అక్కడ నుంచి అవేంటి వర్షం అవి ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు పైనుంచి ఇవి ఇంత పెద్ద డాటు చిన్నగా వచ్చేసరికి ఇక్కడ అయితది మరి మీకు రాలా వర్ష మొత్తం రాళ్ళు బాగా పెద్ద పెద్ద గుండెనా చిన్న గుండెనా
ఆ మీడియం సైజు లో ఉన్నాయ్ బాగానే ఉన్నాయి కొన్ని చిన్నగా ఉండే కొన్ని పెద్దగా ఉండే అసలు ఫస్ట్ టైమ్ అసలు అట్లా నేను ఆ రోజు పడుకోనున్నా పడుకోనుండేసరికి ఇట్లా విండో లో నుంచి ఇట్లా పైన అసలు సౌండ్ ఎనిపిస్తుంది రేకుల మీద ఇట్లా పడ్డట్టు బండలు ఎవరో వేసినట్టు ఇట్ల ఆ వినిపిస్తుంది కానీ ఏంటో అనుకుంటున్నా మా డాడ్ వచ్చి వర్షం వస్తుంది వర్షం వస్తుందని అన్నారు చూసేసరికి విండలో నుంచి మొత్తం నా మీద పడుతున్నాయి అన్ని మొత్తం వెరైటీగా వచ్చింది వ వర్షం అంతా ఇట్లా మొత్తం ఇటు సైడ్కు వచ్చినట్టు మొత్తం వస్తే నా మీద మొత్తం పడ్డాయి అదే ఇదేంటిని చూస్తార్ క్ విండో దగ్గర చూసరికి మొత్తం విండో దగ్గర పడి ఉన్నాయి ఎన్ని మొత్తం బెడ్ మీద పడ్డాయి మొత్తం రాళ్ళు ఆ బయటికి వెళ్ళి చూసరికి మా మా అమ్ మా డాడీ చెప్తున్ను ఇంకా ఈ వడగాండ్లు వ-వర్ష మొత్తం గుడుస్తున్నాయ్ ఐస్ గడ్డలు పడుతున్నాయని చూస్తే షాక్ అయిన అసలు ఎప్పుడు చూడలే మొత్తం రోడ్ మీద చూస్సరికి మొత్తం మల్లెపూలు లాగా పరిసీ ఉన్నాయి అం
వావ్ మస్తున్నా అనుకుంటా ఆ సీన్
కానీ అది వర్షం కారంట కదా
అవునా మరేంటి
అంటే ఎవరో ఏదో అంటే సైంటిస్ట్లు ఉంటారు కదా ఆమె ప్రయోగం చేసి అట్లా కృత్రిమ వర్షాన్ని ఇట్లా రాళ్ళను వేసిందని న్యూస్ విన్నాన్ నేను మొన్న
ఆ కరెక్టే కరెక్టే ఎవరో అన్నారు అవును ఏటో ఎక్స్పరిమెంట్ చేసాన్అన్నారు అది మీర్ దగ్గర్నేన అయితే
కావచ్చు నేను అదే షాక్ అయిన మరి ఎక్కడ రాలేదంట ఆ వర్షం కూడా ఓన్లీ మా ఊర్లోనే వచ్చింది మా సైడ్ మా ఊర్లో ఇట్లా కొంచం కొనిం ఇక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న మండలాలు ఉంటాయి కదా ఆ మండలాల్లోనే వచ్ వచ్చిందట్ట మరి దాటి కూడా ఎటు వెళ్ళలేదు వర్షం వచ్చిందట కదా ఇట్లా వడగండ్లేం ఏమి రాల మరి పక్కనే ఇంకొక
ఆ మాకు కూడా మొన్నట్ల వర్షం ఆ అంటే మాకు కూడా మొన్నట్ల వర్షం వచ్చింది కానీ ఇ మామలుగా కొంచెం సేపు అట్లా వచ్చిపోయింది కాని అట్లా రాలేం రాలేం మా కూడా
ఉమ్ ఏమో అంత విచిత్రం అసలు ఎండాకాలంలో వర్షాలు ఏంటో
ఏమో మొన్నటి వరకు కూడా వర్షాలు ఉన్నాయి ఇప్పుడు కూడా మళ్ళీ వర్షాలు అసలు ఎండకాలం ఎండ కలం లెక్క కనిపించట్లేదు
అదే కదా చలికాలంలో అయితే ఫుల్ ఎండలు కొట్టినాయ్ ఇప్పుడు మళ్ళా ఎండాకాలంలో వర ర్షాలు వస్తున్నాయి. వర్షకాలమెప్పుడు స్టార్టింగ్లేమో అసలు వ
అవును అవును ఎండలే ఉంటాయి వర్షమేముండదు అప్పుడు, ఏ సీజన్ కి ఆ సీజన్ అసలు ఉండట్లేదు మార్పు తున్నాయ్ సీజన్స్ అన్ని
అవును అన్ని మారిపోయి అన్ని మన వల్లనే అసలు చెట్లు కొట్టేయడం వల్ల మొత్తం కాలుష్యం చేయడం వల్ల అన్ని కాలుష్యం అయిపోయి వ్యర్థ పదార్థాలు విడుదలై మొత్తం అట్లా అవుతున్నాయంట
అవును అసలు ఒకటే లాగా ఉంటుంది ఏంటి పొద్దున ఇప్పుడు ఇప్పుడు వర్షం పడుతది, తర్వాత ఏమో చలి అనిపిస్తది ఆ మార్నింగ్ ఏమో ఎండ ఉండే ఒకటే రోజులా మూడు కాలాలన్నట్టు మూడు లాగా ఉం
అవునండి నేను కూడా ఎక్కను విన్నాను అన్ని పోతున్నాయి మొ అన్ని ఒక ఒకటే నెలలో అన్ని కనిపిస్తున్నాయి అండి అన్ని కాలాలలో
వర్షాలు ఇటు ఎండలు చలి
అవును నైట్ అయితే మళ్ళీ కొంచెం లైట్గా చలిపెడు తుంది మరి ఏం చేస్తే సమ్మర్ కదా ఏం చేస్తున్నారు సమ్మర్ లో స్పెషల్స్ చేస్తారా
ఓ సమ్మర్ కా మేము ఎక్కువ ఏంటి షర్బత్ అంటారు కదా ఈ నిమ్మరసాలు అలాంటివి తాగుతాము అంబలిక అంబలి చేసి అంబలి
అవునా అవునవును మ్మ్ ఆ మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కూడా చేసేవాళ్ళు అంబాలి
ఆ అంబలి తాగితే అది మంచిది అన్నట్టు హెల్త్ కి కూడా బాగుంటది
ఫస్ట్ ఇన్ని రోజులు అసలు ఎవ్వరు తాగకపోతుండే ఏమన్నా అంటే అన్నం అన్నం అన్నం అంటూ ఇప్పుడు మళ్ళీ అవేర్నెస్ వచ్చి అందరికి మిల్లెట్స్ అని అవని రాగులు, జొన్నలు సజ్జలు అని అన్ని ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్ అందరు
అవునవును అప్పుటి తిండే బాగుండేది ఇప్పుడు మనం మున్నటవరకు తిన్న తిండి మొత్తం ఏంటి మనం ఇప్పుడు ఏం తిన్నా అన్ని మందులుయే గదా అన్ని మందులు యూజ్ చేసి ఎక్కువ దిగుబడి కావాలని చెప్పేసి అన్ని మందులే యూజ్ చేస్తున్నారు సహజంగా ఇద
ఇప్పుడసలు ఎన్ ఏం తిన్న కూడా ఎంత ఎక్కువ అంటే ఎంత మంచి ఫుడ్ తిన్నా ఎంత ఫ్రెష్గా తిన్నా కూడా అసలు టేస్ట్ ఉండట్లేదు అసలు ఏం లేదు అసలు
అవును అప్పట్లో వాళ్ళు అయితే ఎనభై, తొంభై, వంద సంవత్సరాలు బతికేవాళ్ళు. ఇప్పుడు యాభై, అరవై రాంగనే ఇది అయిపోతున్నారు ఇప్పటి తిండికి
అవునండి మనం ఇంత అందుకే మళ్ళీ ఎవరిది వారే ఇప్పుడు మళ్ళీ టెర్రెస్ గార్డెన్ అని అదని, ఇదని ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి కదా
అవునవును అవును అసలు అట్లా వేసుకుంటే ఇట్ల ఏమి ఉండవు అసలు
అవునండి ఎవరి దగ్గర కొను కోవాల్సిన అవసరం ఉండది ఏమి ఉండది
అట్లా కూడా ఉంటాయి ఇవి కూడా మనం పెంచుకున్నా కాబట్టి ఫ్రెష్ గా కూడా ఉంటాయి మనం మన మళ్ కళ్ళ తోటి మనం చూసి పెంచుకుంటాం కదా అవి మనం కొనుక్కుంటాము కాకపోతే అవి వాళ్ళు ఏమేమి మందులు యూజ్ చేసిండ్రు ఎట్లా చేసిండ్రు అనేది మనక ఏం తెలియదు కదా
అవునండి
మరి మీరేం చేస్తారు సమ్మర్లో
మేము ఆ మేము వడియాలు పెట్టుకుంటామండి
అవునా
ఆ పెడతారా మీరు వడియాలు
ఆ పెడతాం అప్పుడప్పుడు ఈ సగ్గుబియ్యం పిండితో చేస్తాం
ఆ అవును సగుబియ్యం తోటి చేస్తాం గుమ్మడి వడియాలు తెల చాండి
ఆ గుమ్మడి వడియాలు ఏమో విన్నాదని ఎప్పుడు చేయలేదు మేము
గుమ్మడి వడియాలు చేస్తాం సగ్గు బియ్యమ చేస్తాం ఇట్లా బియ్య పిండితో కూడా ఇట్లా చేస్తాం బాగుంటాయి ఏ సమ్మర్ అంటే అదే కదండి అండే బెకువ అన్నం అవన్నీ తినాలి వినిపించదు ఏమన్నా మజ్జిగన్నా ఏమన్నా ఇట్లా చారు పప్పులు ఇట్లా
ఉంటేనేయి అవును తినాలనిపిస్తది
ఏ దానికి నంచుకోవడానికి ఏదో అవునండి పెడతామండి మీరు ఎట్లా పెడతారు అంటే నార్మల్గా వెరైటీగా పెడుతార
లేదు నార్మల్గానే అవు ఏమంటారు అవన్నీ ఆ
డు స్వీట్ స్వీట్ది పెడదాంమండి పచ్చడి
అవునా స్వీట్ ది మంచిగా ఉంటదండి అన్నమ్ంలో కలుపుకొని తింట
ఆ అన్నంలా కలుపుకుంది నేనికి అంటే ఇట్లా మీరు ఇప్పుడు నార్మల్ పచ్చడి ఎట్లా చేస్త ఇప్పుడుతోల్ మొత్త చేస్తారు కదా అంటే మామిడికాయలు ఇట్లా కొట్టి అని ఇట్లా స్వీట్ పచ్చడిలో వైట్ ఉంటది కదా పల్లగా ఉ
అవునవును
ఆవు అ తొక్క తీసేసి దాని లోపల ఉన్న దాంతోటి పీస్ పీస్లు చేసి కొంచెం చేస్తారు స్వీట్ది బాగుంటది
మీరు తిన్నారా
ఆ తిన్నా అండి చానా బాగుం
అవునా
ఇట్లా కారం వెయ్యకుండా ఇట్లా నువ్వుల పొడి
అవునా బాగుంటదా అట్లా
అట్లా కూడా చానా బాగుంటది అంటే మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు నానమ్మ వాళ్ళు ఇక మా కూడా అట్లనే అలవాటు అయిపోయింద అసలు మామిడికాయ గురించి మాట్లాడుకుంటే నోట్లో నీరు నూలు నీళ్లు వస్తున్నాయి
ఆ అందరు మీరయితే వెరైటీ టి వెరైటీస్ చేసారు ఆ మామిడికాయ పచ్చడి ఇష్టం అట్లా
ఉమ్ ఇంగ రోటీ పచ్చడీలు కూడా బాగుంటాయండి మామిడికాయలు
ఆ చేస్తాం అప్పుడప్పు ప్పుడు
ఉహూ ఇంకా చానా వెరైటీస్ చేసు కోవచ్చు మామిడికాయల తోటి పప్పు పెట్టుకుంటారు పులుసు పెట్టుకుంటారు పచ్చి మామిడి కాయ్ పులి హోరా ఇంకా మీకు సమ్మర్ అంటే ఏం గుర్తుకొస్తాయి
సమ్మర్ అంటే ఎటైనా ట్రిప్స్ కి వెళ్ళాలి ఆ మంచిగా అంటే అప్పట్లో అయితే హాలిడేస్ వస్తే వెళ్ళేవాళ్ళం కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాన్నమ్మ వాళ్ల ఇంటికి కీ అట్లా హాలిడేస్ లో వి ఉమ్ ఇప్పుడు అట్లా ఏ లేవు ఇప్పుడైతే
అవును ఇప్పుడు ఏం లేదు ఓన్లీ ఇంట్లో ఉండడమే సెల్లులు టీవీలు చూసు కుంటూ ఉండడం అప్పుడంటే ఇక పాతకాలంలోనే ఎక్కడికెళ్ళిన ఎవరు లేకుండే మంచిగా అమ్మమ్మ అని
ఉమ్ అక్కడైతే అందరు కలిసే వాళ్ళు మంచి గా ఆడుకునే వాళ్ళం రకరకాల ఆటలు మంచిగా శరీరానికి కూడా మంచిగా ఏంటి ఎక్సర్సైజ్ చేసినట్టు యాక్టివిటీస్ అయ్యవి ఇప్పుడు ఏం లేదు ఫోన్లు మంచిగా చూసుకుంటా కూసోవాలి అంతే కూలర్లు వేసుకొని
ఉమ్ అప్పుడు కూలర్లు అవన్నీ ఏం లే ఏసీలు లేకపోయినా కూడా అప్పుడు మంచి. తుమ్నే చెట్ల కింద పడుకునే వాళ్ళం
అవును అప్పుడే అవే కూలీ
అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ ఇట్ల మంచె ఇలాగ ఉండేది ఇట్లా తెలుసా మంచె అంటే.
ఆ... అవునవును
ఇట్ల మంచిగా దాని మీద ఇట్ల పడుకునే వాళ్ళం బావుండేది చల్లనిగాల్లోచ్చుకుంటా మల్లె పూలవాసన.
హ్మ్ అవును సమ్మర్ అంటే మల్లె పూలు మస్తుంటాయ్.
అవును ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎక్కువ ఉంటాయ్ గదా పెళ్ళిళ్ళు అంటేనే ఇక మల్లె పూలు స్. సమ్మర్ అంటేనే ఇగ మల్లె పువ్వు గుర్తుకు రావాలి.
ఆ అవును అవే గుర్తుకొస్తాయ్.
ఇంకా ఐస్ క్రీమ్లు బాగా వస్తాయ్ గ సమ్మర్ అంటేనే ఇట్ల ఐస్ క్రీమ్ల్ఇగ. చిన్నపిల్లలందరు ఐస్ క్రీమ్ తినడానికి జేస్తరు. ఇప్పుడు అంటే అ కోన్ ఐస్ క్రీమ్ లోఎమోమైమట్
హ్మ్ ఇప్పుడు వెరైటీ వెరైటీ వచ్చినాయ్ కానీ అప్పుడు ఏంటి పాల ఇస్. క్రీమ్ అవి ఇంకా ఇట్ల మాములుగా ఆరెంజ్ వి
ఆ అవును ఇట్లా వాటరీ ఐస్ క్రీమ్ లో నీళ్ళు అయిపోనక మై. గడ్డలేేసి కలర్లేసి వచ్చేటి.
మళ్ళ అప్పట్లో పెప్సీలు అలాంటివి ఉండేటివి. ఇప్పుడా
అవును పెప్సిల్ ఉండేటిఇ బావుండే. తెవలన్నీ ఐస్ గడ్డలె గాని ఇగ మన ఏం దెల్సు అవునా. కలర్స్ ఎసి తియ్యగుండేటివి అవి ఇప్పుడు ఒక్క ఐస్ క్రీమ్. గి కోన్ అని మీమొ అని ఇస్తరు ఒక్కొక్క దానికి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫా. డిగుడుంటాయ్ అప్పుడు వన్ రూపీకె వచ్చేవి అస్సలు.
పట్రోజులు.
ఆ.. సరే అండి అ